హాయ్ బ్రో హలో
ఇనిపిస్తుందా బ్రో
ఆ వినిపిస్తుంది బ్రో మీకు
హలో
హలో
ఆ ఇనిపిస్తుంది బ్రో ఫ్రీగా ఉన్నార ఫ్రీ ఉన్నావ బ్రో
హా లో
తిన్నారా బ్రో
అ
ఆ తిన్నాముడు
అ ఉహు
ప్చ్ మీతో నేను ట్రిప్స్ గురించి మాత్ర తున్నా్ర బ్రో
ఓకే బ్ర్మా అంటద
హలో
హలో హలో
మీరు రీసెంట్గా ఎక్కడికన్నా వెళ్ళారు ఎవరు
అవును ఇలా
హలో మీరు రీసెంట్ గా ఎక్కడికైనా వెళ్లా ర
ఆ వెలా బ్రో అ ఈగ వెల్బ్ రీసెంట్ దగా
హలో
హలో
మీ వాస్ బ్రేక్ అవుతుంది మీ వాస్ బ్రేక్ అవుతుంది బ్రో
ఎప్పుడ బ్రో
ఎక్కడికి వెళ్ళారు బ
ఎ తెస్తుంద
ఆ ఆ చెప్పం ఇప్పుడు చెప్పంరు
రీసట్గా
ఆ ఎక్కడికి వెళ్ళారు బ్రో
అంట
అవును బ్రో అంటే అక్కడ ఏమేం చూశారు ప్పు హమ్పిేలో
అంట టెంపుల్స్కి వెళ్ళ రాత్రితో కట్టినా విగ్రహాలు కానీ రాత్రి మీద తెచ్చినను శిలలు అంటారు కదా నా మీరు బ రీసెంట్
సబ్రో మీ వాయిసు కట్టాబ్రో